హలో
హలో అండి ఏం చేస్సురు
ఏం లేదు ఏం చేస్తున్నావ్
నేను గూడా ఏం లేదు టీ తాగిన
తాగలే
ఎం చేస్సురు మరి ఎట్లు ఉంది అక్కడ వెదర్ తగాలేదండి నేను గూడా అవునా తిన్నారామరి
ఇతహా మధ్యహ్నం తిన్న
మా దగ్గర వర్షం పడేలా ఉంది మీ దగ్గర ఎట్లుంది
ఎక్కడ చదివిన ఒకటే
అవునా ఉగాది ఎలా సెలబ్రేట్ జేసుకున్నారు అయ్యో అవునా ఏం జేసురు మరి ఈ రోజు ఎట్లుంది మీరు రోజు హలో
కాలేజ్ కు పోవడం రాడం
అవునా అండి మీ కాలేజ్ లైఫ్ గురించి ఏమైనా చెప్తారా.
లేదు చెప్పనికి ఏం లేదు అండి
అవున కాలేజ్ కి ఎందుకు ఓతురండి
అది ఒక లైఫ్ దాని గురించి చెప్పాలి
బా బావుందండి
నిజంగానే మంచి కాలేజ్ లో జాయిన్ అయి ఉంటే ఉంటాయ్ ఏమైనా ఇలాంటి కాలేజ్ లో జాయిన్ అయితే
ఇయన్నీ అనుకుంటే అనుకున్నట్టు గావు కదండి
లేపవే ఫస్ట్
ఈ మధ్యతో మాట్లాడలె ఇగ
అయితే అండి అందెంటో కొత్తగ
ఆ
ఆ నువ్వు నాకు దెల్వద
ఉమ్. ఇంకావా తిన్నావా ఏమన్నా.
ఏం లేదు ఇప్పుడే పోయేసి వచ్చిన. అసైన్మెంట్లు రాయాలి.
ఫుల్ ఆకలైతుంది నాకు.
ఓపెన్ అవుతాయి వీటికి.
బైటెన పైసలు ఎక్కడిము.
హాస్టల్ల ఏం పెట్టరా స్నాక్స్.
ఆహ్ పెడుతారు.
బాగా.
ముందు పెడుతారు.
ఇంకా ఏం చేస్తున్నావ్ మరి. రేపటి నుంచి మీడ్డో ఇంటర్నల్స్ అయిపోయినాయ. హలో.
ఇన్పిస్తలేదు వాయిస్ సరిగా.
ఒకటి ఉంది ఇంటర్ వాలా.
ఆహా ఆహ్.
ఉమ్.
రేపటినుంచ.
అవును.
ఆహ్ ఎల్లుండి నుంచి.
రేపు ఒకటి ఉంది ఇంకా. థర్స్డే ఒకటి ఉంది మీకు హాలిడేప్పుడు శ్రీరామనవమికి థర్స్డేనా ఫ్రైడేనా.
వెడ్నెస్ డేనంట కదా.
ఆహ్ అవునంట.
ఉమ్. ఒక డ్రెస్ కుట్పించుకున్నాను అని చెప్పలేదా నేనప్పుడు.
ఆహ్ బస్.
తనే. ఒక ఆమెకి ఇచ్చి కుట్టిపిస్తున్నా అనలేదా ఊర్లా. అయితే ఆమె వచ్చింది ఈ రోజు. మొత్తం ఫుల్ గెరా పెట్టింది మంచిగుట్టింది నీట్గా టూ ఫిఫ్టీ. ఓ అప్పుడేప్పుడో ఇచ్చిన ఆహ్. అప్పుడేప్పుడో ఇచ్చినా. నేను అయితే కుట్టిపిచ్చుకున్నా అన్నమాట. హలో ఉన్నావా ఇనిపిస్తలేదు వాయిసు.
దూరం ఉన్నట్టు వినిపిస్తుంది వాయిస్.
హలో.
హలో.
వినిపిస్తుందా ఇప్పుడు.
ఆహ్ అట్ల అట్లా ఎందుకాట్లా కరెక్ట్ అయితు అయి
వర్షం పడెలా ఉంది ఇక్కడ.
ఆహా. ఈడ కూడా ఉంది మాబ్బు పడుతదేమో నైట్ వరకు మరి. ఎప్పుడు నేను వదిలిన.
ఏదిపు ఎప్పుడో వచ్చినవ్.
అదే మధ్యాహ్నమా పొద్దున్న ఇంక కొంచం ఎండ తక్కువన ఉండ
ఓ
ఓ నిన్న షాపింగ్ షాపింగ్ అని ఇవేంటే వాడి బర్త్డే అని షాపింగ్ చేస్తా అని వయిండ ఇక పాపం ఇగ కొనులే మొత్తం ఏమంటారు హలో
వెకు
పల్లు రేచ్చున్నా అల్లా మనం ఏం పెడతామే వెళ్ళం దాన్నిన్ని పైసలు ఫస్ట్ ఆహ ఫస్ట్ అన్లిమిటెడ్కి పోయినామ్ మొన్న బర్త్డే అప్పుడు అప్పుడు ఇప్పుడు మూతి అళ్లా నేను బై వన్ గెట్ టూ బై టూ గెట్ వన్ అట్లా చూసిన సరే ఆఫర్స్ ఉన్నాయి చూద్దాము అనిసి అంటే ఇగ అయింది పోతే అల్లా ఏం నచ్చలేదు అల్లా వాడుకి కలక్షన్ ఏం బాలేదు అట అమ్మాయిలకి బానే ఉన్నాయి ఆ అది త్రీ పీస్ సెట్ బాగుంది పింక్ కలర్ ఆ ఇంక బాలే అని ట్రెండ్స్ కి పోయినం పోయి ఆడ కూడా ఏం నచలేవ్ ఆట జూడియో కి పోయినం
ఆహా
ఇక జూడియో కి పోతే ఇక ఆడ ఏమన్నా చూసింద అంటే అది కూడా ఏం నచలేదు ఆ జూడియో లో జూడియో లో ఇగ కొనుకునింది
అ
ఇ ఆ జూడియోలా నచ్చంది కొంచెం
స్టూడియోల కనెక్షన్ ఎక్కువ ఉంటే బాగానే ఉంటాయి లేక పోతే అస్సలకి బాగోవ్
ఆ బాగుంది అసలు నేను నాంపల్లిలో కొనుకున్న డ్రెస్ అలా చూసి షాక్ అయినా నేనైతే పుల్లుు కాస్ట్ ఉంది సేమ్ ఆజ్ టీజ్ అదే వైట్ టాప్ ఎంత రేట్ ఉందో వాళ్ళు అసలికి నేను అయితే షాక్ నాంపల్లి అంత బెటర్ అనిపించింది తెలిసి అప్పుడు అపుడు రియలైజ్ అయిన నాంపల్లికి ఎందుకు ఇంతమంది పడిపడిపోతారుని అప్పుడు అనిపించింది మళ్ళీ దాంట్లో యూనిక్ పీసులు ఉంటాయి కదా
జూడియో లో నా
ఆహా నాంపల్లి ల
అ
జూడియో లో ఆఫర్ ఉంటేనే కొనగలుతుంది అమ్మ అమ్మో నార్మల్ డేస్ లో అయితే అమ్మో కష్టం అన్లిమిటెడ్లు ఉంది సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అబ్బయినా ఆ ఆఫర్ ను ఎప్పుడూ త్రీ థౌసండ్ ఉంది అనుకో దానికి పిప్టి పర్సెంట్ ఆఫ్ అంటే ఎంత వస్తే ఫిఫ్న్ండ్రెడ్ ఇక ఏం ఆమ్మో చాలానే ఉ కాకపోతే బ్రాండెడ్ బట్టలు కొంచెం లైఫ్ ఉంటాయ అని అ అంతే మనం గొండ్లే మనకి ఏందైనా దొరుకుతాయ్ ఈ అబ్బాయిల్కి బట్టల్కి కష్టం ఇంగా పింక్ లేడికి బొయినాం మళ్ళా నానే గట్టు ఆడికి పోయిన్ సూపర్ ఉంది నాకైతే మస్తూ నచ్చింది ఒక ప్రాకి అయిట్ హండ్రెడ్ అంట అది ఇగ పైసల్ లేవని నోరు ముసుకొనొచ్చి ఎయిట్ హండ్రెడ్ ఎవడు బెడుతాడు ఒక్క ప్రాక్కని మంచి ఉంది మంచిగా వర్క్ వచ్చింది పైన మిగతాదంతా అబుడే ఇట్లా ఐరన్ ప్లేట్స్ లాగా వచ్చింది నార్మల్ జర్జెట్ ప్రాకు
ఓహో
మాంచిగుండె వచ్చేసిన ఇంగ సపరేట్ ఏమ్ దీసుకోలె మళ్లి ఎగ్జామ్ పీజు గట్టేదుంది అది ఏంది మే మా కాలేజ్ లో ఏమన ఈవెంట్ అయితే మేమే గట్టాలె పైసలు ఆ ఆ పైసలు గడితేనే ఇంటర్నెల్ కి రికార్డుల మీద సైన్ చేస్తాడట హెచ్ ఓడి
మీర్ తోప్ కాలేజ్ గదనే
ఉ తొక్కలో కాలేజ్
ఏ ఏ తెలివి గల్లోడు కూడా
ఆ ఈవెంట్లలకు పైసలు అడగడు అవును మరి అదే గదా అయనా ఈవెంట్ కి ఎవడు పోతాడని ఎవ్వరు బోరు కానీ పైసలు మాత్రం గట్టాలి నిజంగానే మాకు ప్రొవైడ్ జేస్తారు కాడతేనే ఇ ఏమంటారు ది కార్డలకి సైన్ జేస్తాడు
చీ ఇంత లేట్ కాలేజ్ నుంచి వాడు
ఈ ఇంటనల్కి ఆ ఇంటనాల్కి ఇప్పుడు రికార్డ్ సైన్ కావాలి గదా హెచ్ చోడి ది దానికి దాని మీద సైన్ జేయడం
చ ప స
ఊ చొబ్బలేదు
ఉ
నా
నీ వాయిస్ కట్టయితుందే
నా వాయ్ సా ఇప్పుడు
ఏం జేస్తావ్ మరి
పరీక్ష్య రాసుకునే వొళ్లకే జొప్పింటార్
ఇంటర్నల్స్ కే రాస్తరా
ముందు రాషి పెట్టాలె కానీ సడన్ గా ఈరోజు ఒకట్ రాస్ ఇకోఫిక్ రాయమని చొప్పిర్రు టైం లేదు రేపే రావు కాబట్టి కొందరు రాశి ఈరోజు రాశి కలేక్షన్ చేపించుకోవాలి
ఉ
సరేనా మరి
ఆ
సరే మరిగా
ఆ సరే